ఉమ్
చెప్పరా. హలో
కాలేజ్ డేస్. ఎవ్రైనా కాల్ జేస్తారా ఫ్రెండ్స్.
ఆహా ఎవ్వర్ కాల్ జెయ్యట్లేద్ రా న దగ్గర నెంబర్ గూడా నీదొక్కది తప్ప ఎవ్వర్ది లేదు.
ఉ
నీదే ఉంది నా దగ్గర ఎవ్వరిది లేదు
తిన్నవ మరి నువ్వు
ఏంటి
తిన్నవ
ఆ తినలేదు నువ్వు ఫాస్టింగ్ ఉన్నా
ఏరడున్నా
మలి రెపూ ఐపొతె ఎ లి నుంచి నార్మల్ గా తినొచ్చా
ఆ నార్మల్గా తినొచ్చు అంటే ఆ ఈ రోజుతోనే లాస్ట్ యాక్చువల్లీ థర్టీ డేస్ ఈ రోజుతోనే లాస్ట్ గాని ఈ థర్టీ మొత్తం కంప్లీట్ గా ఉన్న వాళ్ళు నిన్న కూడా ఆఫ్టర్నూన్ వరకు ఉంటారు అంటే అట్టే నమాజ్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు తినకూడదు ప్రత క త వచ్చు
మార్నింగ్ తిన నువూ
మార్నింగ్ ఆ ఎప్పుడు ఫోర్ కి తిన్నా
పై లోపే దినేయల
ఆ ఫై లోపు తినేయాలి
పౌలును తినొస
ఏంటి
అంత పొద్దున్న తింటే బ అంటున్నాం
అంత పొద్దున్న ఇక తినాలి అంటే అంత అంత ఎక్కువ తినము కానీ కొంచెమే తింటాం అంత మార్నింగ్ తినబుద్ది కాదు కానీంకా లైట్గా తినాలి ఆసల్కె తినకుడా ఉండలేం కదా
అవు మళ్ళా ఆకలి అయితవది
అ
ఉ
కళ్ళు తిరుగుతయి లెకపోతే అసల్ తనపోత కలదిరుగుతయి
ఎటు ఎళవు గద
అంటే స్టార్టింగ్ లో వెళ్ళలేదు కానీ తర్వాత టే టూ టైమ్స్ వరంగల్కి వెళ్ళొచ్చినా ఆ ఇక్కడ షాపింగ్కిి వెళ్ళిన
వటారు కూడా తగద్ది కదా మరి అట్లా అట్లా తిరుగుతావు ఎండలు తిరిగినపుడు అకలి కాలే
ఆకలి కాదు కానీ వాటర్కే అది వాటర్ ఉంటాయి కదా దాహం ఇస్తుది
ఆ
కానీ అన్నం అక్కలు అది ఏం కాాలే ఇక్కడే ఒక ఆ సిక్స్ సెవెన్ డేస్ తిరిగిన ఒక్కటి దొరికుతే ఒక్కటి దొరకలేదు మళ్ళీ మ చెల్లె కోసం ఆ మా మమ్మీ కోసం నా కోసం
అళ్ళ చాలవ ఇదనవ
ఆ మళ్ళీ మా చెల్లది తను టైలర్ ఉంటది కదా తను కిందది ప్లాజ్ అలాగా కొంచం చేసేవ అంటే తనే ఏమో కొంచెం స్ట్రైట్ గా ఉంటది కదా అట్లా కుటింది ప్యాయింట్ అద క్లాత్ మొత్తం వేస్ట్ అయింది తను మర్చిపోయిందంట కుట్టడం మేము ఒకటి ఆ
కుుట్టింది గాని దగ్గరకని కుుట్టింద
ఆ కుట్టింది గాని మేము ఫ్లాజో లాగా కుట్టమని చెప్పాము ఆ మొత్తం రౌండ్ వచ్చేటట్టు అట్లా కుట్టమని చెప్తే తనేమో స్ట్రయిట్ గా కుట్టింది మొత్తం అది ఆవును అదైతే వచ్చినా దాని క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోయింది మా చెల్లేమో అల అట్ల అట్లా వేస్ ఎట్లంటే అట్లా సెట్ కావట్లేదు అది
ఆ
అస్సలు సెట్ కావట్లేదు
మరి ఆమెను మళ్ళీ సరి సరిచేయమని పోయావ
ఆ అట్లా చేయదు నేను ఒక్కసారి అంటే కటింగ్ చేసా కదా అది రాదంటా అంది అట్లానే వేసుకో అని చెప్తుంది అందరు అట్లనే ఇస్తే నువ్వు కూడా అట్లానే అన్నావు అనుకుని కుట్టినా నేను అని అంటుంది తను ఏదో మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ షాప్ నుంచి చ్చ అ అట్లానే సేమ్ కలరు ఇక షాప్ నుంచి తీసుకొచ్చాను ఇక
ఫ్లాజో తీసుకొచ్చారా లేక క్లాత్
ఆహా క్లాత్ కాదు ఇక అది ఫ్లాజ్ అనే తీసుకొచ్చా
అంటే మీరు క్లాత్ తీసుకుపోయి ప్లాజో లా కుట్టమన్నారా
ఆ అది మెటీరియల్ వర్క్ ది ఉంది అయితే పైన ఉన్న షెట్ అది మొత్తం బానే కొట్టింది అది కింద ఉన్నది దే ఇంట్ల అది ప్లాజో లా కొంచెం కుట్ట మంటే తనే ఏమో స్టైట్ లాగ కుట్టింది
కైనా ఉంటదా మన నార్మల్ ల ఇలాగా
ఏదే
మన లెగ్గిన్ సేమ్ కావాలేగానీ ఇప్పుడు నార్మల్ గా మనం త్రీ పీసెస్
ఆ ఆ అట్లు ఉంది అట్లా కాకుండా అది మొ మొత్తం ష్టం పైన ఉన్న టాప్ అది మొత్తం హెవీగా ఉంది అది స్ట్రైట్ గా ఉంటె అది జెమ్ సెట్ కాట్లేదు అస్సలే
ఉమ్
దాని కొంచం రౌండ్ వచ్చేటట్టు ఉంటే బాగుంటది అందుకోసమే అట్ల కుట్టామంటే తాను మర్చిపోయి కుట్టింద కుట్టేటప్పుడు ఒక్ కాల్ గుడ చెయ్యలేదు మళ్ళీ
హలో మనం ఎప్పుడైనా మంచిగా కుట్టి పిచ్చుకుందాం మంచి చేపిద్దాం అనుకు పాన్ చూడు అవి కంపల్సరి అసలు అవి దొబ్బుతై అవ్వె పోతై తెల్సా మళ్ళీ మనక్ అవసరం లేం ది అసలు ఇవి పిచ్చిగా వచ్చినయి ఏం గాదు అంత మంచిగా రాపోయినా ఏం కాదు అనుకుంటే అదే పర్ఫె ట్ గ వస్తది కానీ ఇట్ల నా నాకు కూడా అసలు అయ్యింది ఒకసారి మ్యారేజ్ కి నేను బ్లౌజ్ ఎస్తే మంచిగ యనక్క మన మామూల్గా బోట్ నెక్ లాగ పెట్టి హుక్స్ పెట్టామని చెప్పిన ఆమెకి ఉ ఆమె ఏం జెష్ ఇది మొత్తం ఇట్ల మెడ దగ్గరికి పెట్టింది ఇగ మళ్ళీ ఎంతట్ టూ డేస్ టైం ఉంది ఇంగ మెడ దెగ్గర్కి పెట్టింది ఇగ నేను సైజ్ కూడా ఇక సరిగ్గా చూసుకోలే నడుము ఎమో లూజ్ అయితాంది చే సెల్ టైట్ అయితాన్నె అసలు షాక్ లేసింది నాకైతే
ఆ
టైమ్ లో స్పీడ్గా రెడీ కావాలని ఉంటది గదా ఇగ ఇగ యి ఇటు కుట్లిప్పు ద్దామ్ అంటేనేమో చేతులు ఇగ అంటే నడుము లూజ్ ఉంది
ఉమ్
తుంది చేతులు టైట్ ఉన్నయి అసలు ఇగ మస్తు చిరాకు అసలు ఈ ఎండాకాలమే అప్పుడు కూడ ఎండలే మన డిసెంబర్ లో ఎండలే అండి డిసెంబర్ లో అయింది వాళ్ళ మ్యారేజ్ అసలు నాకైతే మస్తు చికాకు ఎసింది అసలు
ఉయ్ అవును అన్ కొన్న యి అసలు కొన్ని కొన్ని అట్లనే అయితే
ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో కూడా ఒకటి ఉంది. మ్యారేజ్ ఇప్పుడు మొన్ననే ఒక క్యారీ కొని తేచ్చిన ఇగా అదేట్లా అదే ఏట్లా కుడతారు ఎందో ఇగా నార్మల్ గా రౌండ్ గళ్ళా పెట్టి కుట్టామని చెప్పిన
ఆహా
డిజైన్లు వద్దమ్మ నాకు ఓహ్ రౌండ్ కి గల్లా బట్టి ఇగా డోర్స్ పెడితే చాలు అని పెట్టినా ఎందుకు అంటే బ్లౌజ్ కి వర్క్ వచ్చింది. హాండ్స్ గిట్లా పట్టుచీరే మొ మొత్తం వర్క్ వచ్చింది. ఇగ దానికే ఇగా నార్మల్ ఇగా నాడాలు పెట్టేసి నార్మల్గా అనుకున్నట్టు కుట్టకపోతే ఎంత బాధయితాదో
అదే ఇగ మా చెల్లెమె అడ్రెస్ వద్దు ఇగా నాకు అంటాంది ఇగా
అ
అడ్రస్ వద్దు ఇగా నేను వేస్ట్ కొనానంటుంది. మళ్ళీ ఇగా ఆలోచిం చిన్న ఈ ప్చ్ ఫ్లిప్కార్ట్ లో చూసినా కూడా మళ్ళీ అది అట్లానే చూపిస్తుంది. అది వచ్చే వరకు పండుగ అయిపోయి కూడా ఒక ఫైవ్ డేస్ అయితాది. ఇగా అనేసి ఆ అదే షాప్ నుంచి తీసుకొచ్చాము. ఇగా
ఎంతలైంది షాప్ల కొంటే
షాప్ లో త్రీ హండ్రెడ్
ప్లాజో ఒక్కటేనా
స్టార్టింగే ఫైవ్ హండ్రెడ్ అన్నారు. ఏ షాప్ లోకి వెళ్ళినా అంతే ప్లాజో రేట్ ఫైవ్ హండ్రెడ్ అంట
అంటే మరి అంత రేట్ ఎందుకాట
ఏమో అసలు అట్లానే ఉంది. ఇక్క క్లాత్ చూడు అది చూడ అంటాళ్లు అయినా కూడా ఆన్లైన్ లో చూస్తే ఏమో తక్కువ ఉన్నాయి. మీరెందుకు షాప్స్లలో ఇంతింత రేట్ చెప్తున్నారాంటే దానికి మాకు ఎక్కువ డిఫరెన్స్ ఉండదా అంటున్నారు
ఎందుకుంటది అందులోవి కూడా బానే వత్తాయ్
హు ఇంకొకటుంది. అది బర్త్డే కోసం హు ఆ తన దగ్గరే పెట్టానికా ఆ డ్రెస్ అది ఎట్లో కుడతారో తెల్వదిగా. ఇదైతే చెపొచ్చిన ఆ బర్డే మొత్తం ఆగమైంది. ఈ బర్త్డేదైనా కొంచం మంచి గా కుట్టమని. చెప్ నాన్
ఏమన్నది
సారే సారే అన్నది.
ఈసారి ఆగంమైతే ఆమెనే కొనిచ్చి మళ్ళీ ఇంకోటి కుట్టియను
ఆ అం ఏమి అయినా అంటే ఏమైనా అంటే నువ్వు చూస్తాన్నావు కదా నా దగ్గ దగ్గర మొత్తం హాఫ్ రూమ్ కన్నా ఎక్కువ బట్లేన్నాయ్. డే నైట్ కుడతాను నాకు టైం దొరకట్లేదు అసలు అది ఇది అంటున్నారు
అంటే ఇంకా వేరేటోల్లేరా మరి
వేరే టోళ్ళు అంత లేరు. ఉన్నా కూడా ఫుల్లు బిజీలున్నారు. ఈ బజార్లో మొత్తం బిజీనే ఏ షాపు పెళ్ళినా బిజీనే
ఆ ఇప్పుడు ఏం చేయాలి మరి మీముం చెప్పినట్టు మీరు కుట్టపోతే మీరు అడిగినందు మీము ఇయ్యము అనలే.
ఆ అట్లనే చేయాలిగా నెక్స్ట్
టే క్లాతుజు మనది వెస్టైతది. మన
అది క్లాత్ వెస్టైతది. ఆ బరాబర్ వన్ రూపీ కూడా తక్కవా తీసుకోరు అసల్ దిస్కోరు
అట్లైతేట్ల ముందే చెప్పాలిగా అట్లనే
హు అందుకోసం ఈ ఓ వేరే డ్రెస్కి చెపొచ్చిన అట్లనే
ఆ
సరే సరే యానే అన్నది
ప్రతి ఇగా మేమియమంటే ఎందుకు మీరు ఇట్ల జేయకండని కాళ్ళ కొంచం భయం బెడితే వాళ్ళు గూడా
అంత అతను అంతగాదు కొచ్చు తో మన ఏజ్ ఆ ఆన్ ఆమనే
నాన్నమ్మ
ఆఆ
ఆమ టైలరా
అవును
మరి నువ్వు గుడ్ నేర్చుకోవచ్చు కదా
నేనా
పోయివా మిషిన్ కూడా తొక్కలేవా
ఎక్కడికేళ్ళి నేర్చుకోవాలి
ఏమి ఉంది మిషన్ కొనుకుంటే ఇంట్లనే వస్తది వేరే ఎక్కడికో ఎల్లావ్స్ కొన్నాయ్ యూట్యూబ్ లో బొచ్చడు వీడియోలు
సరేలేే
మా